హలో అక్క
హమ్ వినిపిస్తుంద
ఆ వినిపిస్తుంది అక్క
హమ్
ఇప్పుడ ఏం టపిక్ గురించి మాట్లాడుకున్నాం
నీ ఇష్టం చెప్పు నువ్వే ఇగ
మూవీస్ గురించి మాట్లాడుకుందాము గేమ్స్ ఇంక మూవీస్
ఆ
హమ్ చూస్తార అక్క మీరు మూవీస్
ఉ చూస్తా అంటే ఇంట్లోనే ఇస్తా బయ్ టె చూడను కొంతమంది లలో సూత్తరు కదా అట్ల హమ్ నాకు అట్ల నేను చూడను ఏమైనా ఇంట్లో ఏ సినిమా వచ్చిన
థియేటర్ కెళ్ళి జూడలే ఇప్పుడు గుడా చూడలేదా ఇప్పుడు కూడా
ఎప్పుడో చూసినావా
కాలేజ్ డేస్లో
హమ్ అప్పుడే చూసిన
ఆహా
ఒక టెన్ ఇయర్స్ బ్యాక్
మ్ హూ
ఇంగట్ల మ్ ఇప్పుడేం జూడ్లె మామూలుగా టీవీ జూడాలన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ ఏం ఉండదు ఇగ టీవీలంటే ఏ కొత్త సినిమా వచ్చిన
అవు హమ్ టీవీలో వస్త ఒకటి టూ డేస్లోనే మూవీ రూల్స్ లాకి ఐ బొమ్మలకి వచ్చేస్తుంది అని
మ్
ఫోన్లోకి వచ్ చేస్తున్నాయి
మ్ ఫోన్లలో ఏం చూడ గాని టీవీలోనైతే చూస్తాం మూవీస్ ఏమైనా నచ్చితే కాకుంటే కొన్ని
అవును మ్ అవును పాత మూవీస్ నాగుడా ఇష్టం చూస్తనే అప్పుడప్పుడు నేను గూడా
మ్
ఆ మరీ అంత ఓల్డ్ మూవీస్ ఏం గాదు గానీ ఇట్లా శ్రీకాంత్ నైంటీస్ ఆ
అవును అ అవును మోహన్ బాబువి ఇట్ల సౌందర్య రమ్య కృష్ణ అట్ల ఉంటయి గదా వాళ్ళ ఐతే మంచి గనిపిస్త
ఆ స్టోరి కంటెంట్ ట్ బావుంటయ్ వాళ్ళయి
మ్ అవి సా పాటలు గూడా మంచిగుంటది మనం మామూలుగా అవును బయట ఎట్ల చే త్తం మనమా
ఆ ఇప్పుడు వచ్చే మూవీస్ కన్నా ఇప్పుడువచ్చే మూవీస్ కన్నా అప్పటి మూవీస్ ఏ కొంచెం ఓకే అనిపిస్తది మంచిగా అనిపిస్తది
మ్ అవును
మ్ ఇప్పుడు రీసెంట్ వచ్చిన మూవీస్ లో చూస్ తారేమైనా
ఆ
రీసెంట్ గా వచ్చిన మూవీస్ ఏమైనా జూసిండా
ఇప్పుడు వచ్చిన మ్ సినిమాలంటే ఏం ఎక్కువ చూడలే నేను
ఆహో గేమ్స్ గేమ్స్ ఆడతారా ప్రేమలో ఇంట్లో అని
ఇంట్లో అన్ టే ఇంతక ముందుకు ఆడేది ఇంత ముందు కు ఇష్టం వచ్చిన ఆటలు ఆడుకునేది గాని ఈ పెళ్ళైన తర్వాతకి ఇగ మన ఫ్రీడమ్ అం తా ఇగ పోయినట్టే
ఆడేవాళ్ళా గేమ్స్
ఆ ఏ గేమ్ అంటే ఆ గేమ్ ఆడేదాన్ని నేను
ఉమ్మ్
ఇగ అప్పుడుంటే మనకి ఏముంటది మనం మ్మ్ వాళ్ళు చూసుకుంటు మన ఏం కావాలన్నా మన ఇష్టానికి మనం ఏమంటే అది చేసుకునేది ఆటలైనా ఏదైనా ఎందుకంటే స్కూల్ ల పెడతారు కదా గేమ్స్ ఇగ అలా కునేది ఆడు కునేది ఎన్ని దెబ్బలో తాకిచ్చుకునేది అవన్నీ ఏంబట్
అవును స్కూల్ డేస్ లో మంచిగన్ ఉంచేది ఇంక గేమ్స్ బ
అట్లా అందుకే నేను వీళ్ళు కూడా వీళ్ళు కూడా ఆడుకున్నా కూడా నేను ఏమనను ఎందుకంటే ఇగ ఇప్పుడు కాకుంటే ఎప్పుడు ఆడుకుంటది వాళ్ళు అని వాళ్ళు ఏం ఆట ఆడినా ఏమైనా ఏదో డిస్టబెన్స్ వస్తుంది కదా పక్కన
ఆ వాళ్ళకి ఈ రోజు క్రికెట్ కదా క్రికెట్ చూస్తున్నారు ఇగ మా రూమ్మెంట్ ఒక ఆమె
ఆహా
ఉమ్
అదే అదే
హ
ఇగ వీళ్ళు ఏ గేమ్స్ ఆడాల నా ఏం ఆడలన్నా నేను వాళ్ళని ఏమనను ఎందుకంటే ఇప్పుడు కాకుంటే ఎప్పుడడ్
అవును గేమ్స్ ఎ జ్ లోనే మనకి ఆ కాలేజ్ లే కాలేజ్ డేస్ ఇట్లో కూడా ఇగ మనం ఇగ ఏజ్ పెరిగిన కొద్ది అసలు గేమ్స్ కూడా ఆడుకోలేం ఇగ
అవును ఓన్లీ స్కూల్ ఏ ఇగ హు
స్కూ లోనే స్కూల్ టైమ్ లోనే ఏదైనా గేమ్స్ అయినా ఎంజాయ్మెంట్ అయినా స్కూల్ డేస్ లోనే ఉంటది
ఎందుకంటే మనం అప్పుడు అమ్మ వాళ్ళ దగ్గర ఉంటాం కాబట్టి మనకు ఎలాం టీది అనేది దేని మీద ఉండేది కాదు ద్యాసిగా
హు అవునక్క
హు కాబట్టికి అట్లా ఇగ అందుకే నేను వీళ్ళు గేమ్స్ ఆడిన ఆడకపోయినా కూడా ఆడండి ఏం కాదు అని ఎంకరేజ్ చెస్తా ఓడిపోతే ఓడిపోయినాం గెళ్తే గలిశినాం కానీ మనకు మంచిగుం టది కదా అట్లా
అవును అవును
అందుకేనేే అట్ల
ఏదో ఒకటి ఇంట్లో కూడా ఏదో ఒకటి గేమ్స్ ఆడు గా ఉంటాం ఇంకా
మ్
హు నర్మల్గిట్లా ఆ సమ్మర్ లో కూడా ఏం ఆడారా మీరు ఇంట్లో మీ అత్తమ్మ వాళ్ళతో గాని అష్టచమ్మ టైం పాస్
అట్లే ఏం ఆడనిగ నేను వంటే నేను ఇగ అమ్మ త్ మత్తం అంటే ఆమెకి ఇంకా మరీ పల్లెటూరు లెక్క ఆమె అన్నమాట ఎనకట్ టీ మనిషులెక్క కాబట్టికి అమ్మో ఇట్లా పోవద్దు అట్లా పోవద్దు ఆడ వల్ల అది ఇది అనే పద్ధతి
ఆహ
హు అందుకనే నేను ఆమెతోని ఎం ఆన్ మళ్ళీ నేన్ పోయిన్ననుకో మా అమ్మ వాళ్ళంటికి పోయిననుకో పిల్లతో పాటే సమ్మర్ హాలిడేస్ లో అట్ల మా అమ్మ వాళ్ళతో నా ఆడుతా వాళ్ళ నన్ను ఏమానరు ఎందుకంటే వాళ్ళకి తెలిసి కాబ వాళ్ళు కూడా ఆడుతారు ఇగ వాళ్ళ వాళ్ళు నాతోనే కాకుండా పిల్లలతోనే ఇంక ఎక్కువ
హ్మ్
అమ్మాయినా లేదంటే నాన్నయినా వాళ్ళు మంచిగా ఆడుకుంటురు నేను కూడా అక్కడ ఆడుకుంటా నాకు ఇష్టం వచ్చిన టిగా
హ్మ్
ఇక మనం ఎంత పెద్దవాళ్ళమైన అమ్మ దగ్గరనయి ఇక చిన్నోళ్ళమే కదా అట్ల ఇక వీళ్ళతోనయితే ఇగ మాములుగా సే తెల్సానిన్ లేదంటే ఇగ ఉంటాయి కదా చిట్ టిలు ఆ అట్లాంటివి ఆ ఆ అట్లాంటివి లేదంటే శేటిల్ ఆడేదాన్ని ఇగ లేదంట ఇ అట్లనే ఉంటాయి కదా ఇగ పిల్లలతో పాటుగా అట్లనే ఆడుకుంటి ఇగ హ్మ్ ఈ ఖాళీగా ఏమున్న అట్ల పోయినప్పుడు ఇగ ట్ల మంచిగా ఇగ కొన్ని రోజుల కట్ల టైమ్ పాస్ ఇక్కడ ఉంటే ఏది లేదు ఇగ
చేసుకుంటా ఉంటారు ఇంకా
ఆ ఇగ పనే ఇంట్లో పనే ఉంటది ఇగ మనకి చేసే వాళ్ళు మన ఎదురు ఎవరు ఉండరు హెల్ప్ చేసే వాళ్ళు మన పని మన ఉంటది కాబట్టి నేను ఇగ ఆ సినిమాలకైనా లేదంటే ఇట్లాంటివి ఆటల కైన అన్నిటికి దూరమే ఇగ హ్మ్ అట్ల ఉంటది ఇగ కానీ ఆట ఆడుకోవడం వల్ల మనం మనం మనుషులం కూడా మంచి గ ఆరోగ్యంగా ఉంటాం కదా ఎక్స సే జ్
ఎక్ససై ఆ ఆట్ హ్మ్ ఆటలా ఆ కుంటా ఉంటే మనకి అవి ఆడడం వలన ఎక్సర్సైజ్ కూడా అయిపోతది యోగ చేసినట్టు అయితది మైండ్ రిలీఫ్ అయితది అన్ని అయితాయి హ్మ్
ఇగ అట్లుంటది అందుకనే ఆటలు ఆడుకోవడం మంచిది ఇప్పుడు మన ఏజ్ తోనే ఏం పనిలేదు మన ఇష్టం ఆడుకుంటే ఆడుకోవచ్చు
ఊమ్ ఆడడానికి అయిన్ అ డ్రెస్లు వేసుకోవడానికి అయినా ఇప్పుడు ఎవ్వర ఏమ అంతా బట్టిచుకోవట్లేదు దీని గురించి ఓన్లీ పల్లెటూర్లలో నే అది ఇది అని అంటారు గానీ
అవును
ఊ ఎవరి లైఫ్ వాళ్ళకే అయిపోతుంది ఇగ
ఊ అవును అట్లా ఏముంటదిలే అన్నట్ ఎవరు వడ్డించుకోకుండానే ఉంటారు గాబట్టి ఈ పలెటూరు గలంటే ఎనకటి ఉంటారుగా మనుషులు ఎనకటి పోకట ఉన్న మనుషులకి ఇక మనం ఏం చెప్పినా వాళ్ళకు కర్థం గాద్ ఇ అంతే ఇంగాదికే ఇగ న్ ఇగ మనకి ఏమనా ఉన్నా సంతోషాలు ఏమన్నా ఉన్నా గూడా ఇగ వంటన్నిటిని మే చేకుంటాం అంటారు గదా అట్లే మన ఏం ఆడాలనిపించిన ఏంజేయలన్ ఇచ్చిన హ హ ఇగ అం తిగా
ఆ ఇగ నేను రీసెంట్గా అంటే ఏం చూడలేదు హలో
ఊ
ఊ ఐనా నాకిగ కాలేజ్ నుంచి ఒచ్చేసరికి లేట్ అయిపోతది
మీకు పోవడానికయినా వీలు ఉండదు మీకు బయటికి కెళ్ళడానికి ఊ ఉండదు ఏ మా మ ఇప్పుడు అమ్మ వారి ఇంటి కాట్ ఇటు పోయినప్పుడే నీకు కూడా ఏమన్నా
ఆ అఔటింగ్స్ ఉంటాయి మాకు కానీ నాకే అంత మూవీస్ మీరు ఇంట్రెస్ట్ ఉండదు మా ఫ్రెండ్స్ ఎళ్తరు విసిగి ఆ ఇగ రీసేన్ ఇట్లనే ఏదై ఏదైనా కామెడీ మూవీస్ ఉంటే జూస్తా చూడాలనిపించినప్పుడు
ఊ
ఉ
నేన్ దేడ్ టర్లో చూసినా సినిమాలు ఏం సినిమాలు చెప్పనా ఒక రెండు మూడు సినిమాలు చూసిన ఏం సినిమా చూసినా అంటే మేము కాలేజ్ కేళ్ళేటప్పుడు మ్మ్ ఒకటి బాద్ష సినిమా చూసిన
అది బాష్ద అంటే ఏంటిఆర్ అవును టీవీలో చూసా నేను కూడా
నేన్ ఇక అదు ఫస్ట్ స్టార్టింగ్ థియేటర్ల కి వచ్చినప్పుడు చూసినా బా స్ద సినిమా చూసినాం మళ్ళ తర్వాత ఇప్ సీతమ్మ వాకిట్ ట్లో సిరిమల్ల చెట్టు ఆ సినిమా మ్మ్ ఆ సినిమా చూస్నా ఇదిలాంటి చూస్నా మళ్ళీ ఇంకో సినిమా కూడా చూస్నా ఐ సినిమా చూస్
హ్మ్ నాకు ఐ సినిమా బాగుంన్ టద్ నా గూడా ఇష్టం అది దాంట్లో సాంగ్స్ కూడా బాగుంటాయి
సాంగ్స్ బాగుంటాయి కానీ కొంతమందికి అది ఆ అర్ధంగాద్ సినిమా చాలా మందికి
ఆ అవును
స్టార్టింగ్ లేదు తే ఇగా అర్థం చేసుకునే వాళ్ళక్ అర్థమయితది గానీ ఇగా అర్ధం చేసుకొనోళ్లకి అది చాకి ఉడతది గానీ సాంగ్ ఇగ పాటలు అలాంటివి అయితే మస్తుంటాయి హ్మ్ నేను ఇప్పటికి గూడ ఇంట గు అలాంటి
వామ్మ నా గూడ ఇష్టం ఆ మూవి ఆ సాంగ్ స్ బాగుంటది అది
హుమ్
ఇప్పుడోచ్చే మూవీస్ క్క నవే బాగుంటాయి మూవీస్ గానీ, సాంగ్స్ గానీ. ఇప్పుడు ఏదో మూవీస్ వస్తున్నాయంటే వో స్తున్నాయి అంతే గాని దాంట్లో ఒక్క సిక్స్ ఫై సాంగ్ కి ఒక్క సాంగ్ ఏదో బాగుంటది అంతే ఆ సాంగ్ వల్లనే ఏదోట్ టూ ఆర్ త్రీస్ సీన్స్ కి మూవీ చూస్తరు అంతే
ఇప్పుడ అయినా ఏమున్నది ఇప్పుడు మన కుటుంబాల గురించి బంధాల గురించి అలా ఏమిస్త ఇస్తారు అంతా అన్నిీ లవ్ స్టోరీలు అవన్నీ అవే ఇక కొంతమందికి అవే నచ్చుతాయి అనుకో
అవునవును
ఉ సార్ లేరా మరి
ఆ
ఓకే